సమాజంలో మహిళల గురిన్ మీరేమనుకుంటున్నారు హలో
హలో
సమాజంలో మహిళల గురించి మీరేమనుకుంటున్నారు
సమాజంలో మహిళల గురించి మహిళల పాత్ర చాలా ఉందని నేను నా సొంత అభిప్రాయము మ మహిళలు అన్ని రంగాలలో ఉండాలనేది
అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళది ఎక్కువ ప్రాధాన్యతగా ఉంది ఏ పని చేసినా ఏ ఉద్యోగ గమయినా ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా హలో ఇనిపిస్తాందా వినిపించట్లేదా సమాజంలో ఎక్కడ చూసినా మహిళలదె ఎక్కువ ప్రాధాన్యత చిన్న పరి పణైన పెద్ద పని అయినా ఫస్ట్ వాళ్ళ నుంచనే స్టార్ట్ అవుతుంది
అవునండి మహిళలు అన్ని రంగాలలో ఉన్నారండి ఇప్పుడు ఇది అది అని కాదు ప్రతి రంగంలోని ఇప్పుడు ఆడపిల్లలే మనా దేశంలో కూడా ఆడపిల్లల స్త్ స్థాయి వాళ్ళ ఉన్నత స్థాయిలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు ముందు కాలంలో అయితే మహిళలను చదివచ్చేవాళ్ళు గూడా కాదండి ఇప్పుడు అన్నిటి అన్ని రంగాలలోనూ అలాగే పురుషులతో సమానంగా అన్ని రంగా లో వాళ్ళు పాల్గొను పోవడం చాలా సంతోషనంగా ఉంది
అ ఎందుకు ఇప్పుడు మన ప్రెసిడెంట్ కగూడా ద్రౌపది ముర్ము గారే అంటే ఒక మహిలే తను కూడా ఎన్నో ఆటంకాలు కష్టాలన్ని పడి తను ఆ స్థాయికి వచ్చిందంటే మనం ఎంతో గర్వించ మంచిది కాబట్టి నాకు తెలిసినంత వరకు బహి నదీ రంగాలను ముందుండాలని నేను అనుకుంటున్నాను ఉన్నారు గుడా
ఆ అవునండి
ఈ మధ్య సింధూర్ అనేది ఒక ఆపరేషన్ కూడా చేసారు పాకిస్తాన్ పైన అందులో కుడా వాళ్ళు మహిళలే ఆ అది ఆపరేషన్ చేసింది కూడా ఆ సిధూర్ అనే పేరులో కూడా చూడండి అది ఆడవారికి కష్టం కలిగిందని ఆడవాళ్ళనే దానిద్ యుద్ధానికి పొంపించి ఆడవాళ్ళ గెలిచే విధంగా చేశారు అంత వంది శక్తి ఆడవళ్ళ
మీ ఇంట్లో ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా అండి
మా ఇంట్లో కూడా ఆళ్డవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి ఏదైనా ఫస్ట్ మన మనం తర్వాత వాళ్ళు అంటే చరి సమానంగానే ఉంట
కదండి మన నుంచి స్టార్ట్ అవ్వాలి
అవును మా అంటే ఇద్దరు ఎక్వలుగానే ఉండాలి నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు అన్నట్లేదు కుండా ఇద్దరు ఏదైనా సరే ఇద్దరు కష్టమైన నష్టమైనా సుఖమైన కష్టం ఏదైనా సరే పడి లేయాల్సింది ఒకరే ముందుకెళ్ళాలి ఒకరే నేనే
ఖచ్చితంగా అండి అది ఖచ్చితంగా ఇద్దరు సమానంగా ఉంటేనే ఎటువంటి గొలాటలు ఉండవు కానీ ఇద్దరుూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒకరిన ఒకరు అది అర్థం చేస్త వాలి వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండాలి
మహిళలు ముందుకు వెళ్తున్నారంటే దానికి కారణం వెనక నుంచి మనకి వాళ్ళ బ్యాక్ బోన్ లాగా భర్తలు కొట్టు ఉండాలి లేకపోతే మహిళలు ముందుకు వెళ్ళలేదు వెళ్తారు కాకపోతే అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒకరు ముందుకుెళ్తారు ఒకరు ముందుకెళ్ళలేదు ఒకరు కొంతమంది పడి లే వస్తారు కొంతమంది అనుభ
కానీ ఇప్పటికీ కొంతమంది కొంత వారు ఇండ్లలో మగవాళ్ళ సపోర్ట్ లేక చాలా సఫర్ అవుతున్నారు మహిళలు అటువంటి వాళ్ళకు కూడా మంచి రోజు కావ రావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ భర్తలో కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ము తడుగు వేస్తారని నా అభిప్రాయం
ఏదైనా మనం చేసే దాన్ని బట్టి ఉంటది ఏది కూడా కానీ ఏ విషయం అయినా ఏది ఎక్కడైనా సరే మనం ప్రతిదీ పట్టించుకున్నామంటే అన్ని కష్టంమయిపోతుంది ఏది పట్టించుకోకూడదు అంటే అది కష్టంమయిపోతుంది కొన్ని చూసి చూడినట్టు వస్తుండాలి జరగాలి బయట సమాజంలో అలాగే జరుగుతున్నాయి ఇక్కడైతే కొంతమంది ఎంతో ఎంతో అంటే కొంచెం గొప్ప పేరు ఉన్నట్టుగా ఉంటది కానీ చి చిన్న గొడవలకి చి చిన్నగా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడైతే
దానికి ఏం చేయలేమండి ఇప్పుడు ఆ అవును
ఇప్పుడు ఏ రంగంలో చూసిన ఒక ఉపాధ్యాయులుగా గాని ఒక ఎంప్లాయ గా గాని ఒక ఇప్పుడు ఎక్కువ ఏదంటే ఫస్ట్ లేడీసే ఫస్ట్ ఉంటది ఏ జాబ్ అయినా తర్వాతే ఆ మగవారికి ఇస్తున్నారు ఏదైనా లేడీస్ కోట అంటారే కానీ జెన్స్ కోట అన్నారు లేడీస్ కోటనే ఉంటది ఒక మహిళా దినోత్సవం కూడా చడండి ఫస్ట్ మహిళలకే ప్రాధాన్యత ఇస్తారు అదే పురుషులకైతే లేదు పురుషుల దినోత్సవం అని ఎప్పుడూ లేర్చనుంది
అదే విధంగానే మనము మన చుట్టుపక్కల వాళ్ళది మనం ఎక్కువగా మనముండేదాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకునేలుగా మనం ప్రవర్తించాలి
మీకు ఈ రీసెంట్ గా ఏదైనా మహిళా దేశోత్సవం గురించి ఏమైనా చేసారా దగ్గరగా ఎక్కడైనా
ఇక్కడ ఏం లోకల్లో ఏం చేయలేదండి. కానీ పిల్లలు స్కూళ్లలో ఇప్పుడు ఇప్పుడు వాటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాటికి సెలబ్రేట్ చేస్ న్నారు. మేడం వాళ్ళందరికి గిఫ్ట్లు ఇవ్వడము, మన మనం ఇంట్లో ఉన్న పేరెంట్స్ తో కూడా మమ్మి మా మదర్స్ కూడా వీళ్ళు విష్ చేయడము. పిల్లల్లో కూడా చాలా ఉందండి ఇటువంటి అలవాట్లు చ ప్రోత్సహిస్ మహిళలు వాళ్ళు కూడా మన మహిళలు అంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్చుకున్నారు అనుకుం ఏదైనా చిన్న వయసు నుంచె అలవాటు అవ్వాలి కదా.
అవునండి చాలా వరకు
మదర్స్ కి గ్రీటింగ్ కార్డ్ చేసి కూడా ఇస్తున్నారు. మొన్న నేను కూడా విన్నాను వేరే చిల్డ్రన్ స్కూల్లో చేసిన గ్రీటింగ్ కార్డ్ మదర్ కి ఇచ్చి చాక్లెట్ ఇచ్చి విష్ చేసారు అని. అవన్నీ చిన్న పిల్లలకి స్కూల్లోనే ఫస్ట్ నుంచి నేర్పించి చాలండి మనం కూడా ఇంట్లో చెప్పుకోవాలి. కొన్ని కొన్ని ఉంటాయి అని పిల్లలకి ఇప్పటి నుంచి చెప్పుకుంటే మనకు వాళ్ళు కూడా సేమ్ అలానే వాళ్ళు అలానే ఎదుగుతారు. చెప్పేదానిబట్టి నెక్ట్స్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు కదా.
కొంతమంది కొన్ని చోట్ల బాగా అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ స్టైల్ కూడా మారిపోయి మనల్ని మహిళల్ని దూషించే విధంగా ఎక్కువగా తయారవుతున్నారు యా ఇది బయట కొన్ని దేశాల్లో అయి తే మన మన కా సాంప్రదాయాలు కట్టుబట్లాకి అలవాటు పడతాంటే మన దేశంలో వాళ్ళనంటే బయట కల్చర్ కి బాగా అలవాటు పడిపోయారు దీని వల్ల కొంచెం మహిళలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరో ఒకరు చేసినా దానికి
ఒకరు చే అది అని ఈ మధ్య న్యూస్ లో కూడా ట్రోల్ అయింది కదా ఎవరో సినీ యాక్టర్ గురించి. అలా చేయడం వల్ల అన్ని మహిళలని అనలేదు. కానీ వాళ్ళు చేయడం వల్ల కొంతమంది మారుతున్నారు కదండి. వాళ్ళు చేసే ఆ ఇగా మీరు వేయిస్తున్నారు అనడం వల్ల వాళ్ళుకు చూసిన వాళ్ళు చెప్పడం వల్నో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా వాళ్ళు మార్చుకుంటున్నారు దాని గురించి మనం చెప్పలేమా. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది డ్రెస్సింగ్ సెన్స్లో మాత్రము. కానీ మన హద్దుల్లో మనం ఉండి ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వేసుకోవాలనేది నా అభి ప్రాయం. లోకల్టీలో అంతా నీచంగా వేసే వాళ్ళు ఉండరు నాకు తెలిసి.
అంతా సినిమా రంగంలోనే ఇలాంటివన్నీ జరిగేది. వాళ్ళ వల్లే ఇవన్నీ జరిగేది ఫస్ట్. ఆ సినిమా రంగమే ఇలా తయారవుతంది. ఒక యాంకర్ నుంచి అక్కడ ఏదైనా ఒక సినిమా ఫీల్డ్ లో ఒక యాక్టర్ అంటే అప్పుడే తన డ్రెస్సింగ్ ద వే ఆఫ్ టాకింగ్ అన్ని మారిపోతాయి అనమాట. ఏమంటే మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకి అంత ఇలాగే ఉం
వాళ్ళకి చాయిసెస్ కావాలం టే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. కానీ హద్దుకు మించి వేయకూడదు అనేది నా అభిప్రాయం. దే నికంటూ ఒక హద్దు ఉంటది. మనల్ని ప్రశ్నించేంత వరకు మనం పెట్టుకోకూడదు. ఏ మహిళైనా సరే ఏ విషయంలో అయినా స సరే మనల్ని వేలెత్తి చూపకుండా ఉండాలి.
అన్ని విషయాల్లోనూ ముందు ఆ మహిళలు ముందుగడుగే వేస్తున్నారు. ఇంకా కొన్ని మంచి విషయాల్లో కూడా ముందడుగు వేస్తే బాగుం టుంది. ఇప్పడికే అంతరిక్షంలో కూడా వెళ్ళి వచ్చేసారు మహిళలు.
మేమే
ఒక పోలీసు గా మన మ మహిళలు ఉన్నారు పోలీసు గా ఉన్నారు ఇంజనీర్
ఇప్పుడు కొత్తగా మహిళా పోలీస్ స్టేషన్ అనేది కూడా నమోదు చేశారు కదా మహిళల కోసం అనే సపరేట్ అంటే కొత్త కొన్ని సెక్షన్లు వచ్చిన్నాయి వాళ్ళకు సపోర్ట్ గా పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మహిళల్లో కూడా కొంతమంది అది కొంతమంది వల్ల అందరికి పేరు వస్తుంది వాల్
ఎవరో ఒకరు చేసిన దాని వల్ల అందరికి పేరు వస్తుందంటారు కదా అలా ఇదు ఒక్కరు మంచి చేస్తే ఇంకొకరికి మంచిలాగా అర్థంమవుతుంది ఒకరు చెడు చేస్తే అ వీళ్ళంతా ఇలాంటి వాళ్ళే అన్నట్టు పోతుంది అలా అయిపోతాంది ఇప్పుడు
కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో మగవారి కంటే ఆడవారు చాలా ముందస్తు ఇలా ఉన్నారు వాళ్ళ మగ ఆడవారి కారణంగా మగవాళ్ళకి కూడా చాలా అంటే జాబ్ల పరంగా కానీ ఇప్పుడు బిజినెస్ లో కూడా ఎక్కువ ఆడవాళ్ళే ముందుకు దూసుకెళ్తున్నారు
అవును చాలా రంగాల్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు
ఏ పని ఆడవాళ్ళు చేయిందంటూ లేదండి అ ఆటో తోలుతున్నారు బైక్ తోలుతున్నారు ఇక్కడ లోకాలిటీ లోనే ఎంత మంది ఆటో తోచన్నారు లేడీస్ వాళ్ళ బతుకు తెరువు కో కోసం
చాలా వరకు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకే ఉన్నారు ఇంకా అలాగే వాళ్ళని ప్రోత్సహించాలి మనం కూడా వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేసి నేను అనుకుంటున్నాను
ఖచ్చితంగా ధన్యవాదాలు